ఆ హలో ఏం చేస్తున్నవు?
కాలీనే
కాలీగనే ఉన్నరా ఆఫ్ ధ్యానం లంచ్.
లేదు లేదు ఇంకా టైం కాలే వన్కి.
వన్ కా కరెక్ట్ వన్కా.
ఇగ కరెక్ట్ ఎంకాదు ఆఫ్టర్ వన్.
ఆఫ్టర్ వన్ ఆ.
ఇగా అంటే ఇందాకే టెన్ థర్టీకి అలా తిన్నా అందుకే లేట్గా కొంచెం.
ఓహో
నువ్వు తిన్నావా.
లేదు లేదు నేను ఆఫ్టర్నూన్ తినేసరికి టూ టూ థర్టీ అయితుంది
ఉవు
కొంచెం వర్క్ లో ఉంటున్నా అదే ఫుడ్ కరెక్ట్ గా ఉండట్లేదు నిద్ర కరెక్ట్ గా ఉండట్లేదు.
వర్క్ ఉంటే అంతే
జోబ్బులా అంట వేగా.
అ న్న ఎన్నింటి పడుకుంటా నైట్.
నైట్ నైన్ కల్లా పడుకుంటున్నా ఇక. అయితే నైట్ క ఇక నైను మిస్. అయింది అంటే ఇక టెన్ వరకు ఆగాలిండి నిద్ర కోసం మళీ. మధ్యలా రావట్లేదు ఎంత రహేష్ రా
అదు అవును మనకి ఎయిట్ నైన్ లోప కొంతమందికి వచ్చేస్తుది. అది మిస్ అయితే లెవెన్ ట్వల్వ్ దాకా కూడా రాదు
రాదు అదే పరిస్థితి ఆయత అన్నాళ
అ
మళ్ళీ మార్నింగ్ లేవాలి
అవు ఆ ఎన్నింటికి లేస్తావ్
ఆ నేను ఈ మదల ఈరోజు సిక్స్ కి లేచా. ఆ దానిక రంజాన్ లో ఏమో త్రీ త్రీ థర్టీయా త్రీ థర్టీకి లేచేదాండి
అను అప్పుడు తొంద తనే పవద.
హ ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవాలి మంచిగా తినాలి కొంచెం లావ్ అవ్వాలి
వెళ్తున్నావా కాలేజీకి
ఆ వెళ్తున్నా అది కూడా కవర్ చేస్తున్నా వెళ్తున్నా కాలేజ్ త ఇక లాస్ట్ కాబట్టి ఇంక కొంచెం ఎక్కువ ఉంది బర్డే నా
ఓ ఇంకా
ఇంకేం లేదు మీరే చెప్పాలి
రజలేద కాలజ
కాకకపోతే ఇక్కడ వర్క్ ఉంది కాబట్టి వచ్చా. ఉంది ఉంది అది డైలీ ఉంటది అసలుకి గవర్నమెంట్ కదా.
అవును
డైలీ అదయితే ఇక వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు మళ్ళీ కలవామని
అవును ముందు ఎక్కడ ఉంటుంరో తెలవదు.
వాళ్ళు ఇప్పుడు నును చె మిస్ అయినట్టు ఫీల్ అయితున్నారు.
ఇ అంతేయి కదా ఇక అయిపోతంద అని తెలిసినప్పుడు మిస్ అవుతారు కదా
ఊ నేనైతే డైలీ ఒక వన్ పర్సన్ కి కంపల్సరీ ఏంట్రా ఏమైంది ఎట్లున్న రా ఏంటి పరిస్థితి కాలేజ్లో డైలీ ఒక కల్ కి చేసి కను కుంట ఏంటి సిచ్యువేషన్ అని
ఒ
ఎందుకంటే క్లాసెస్ మిస్ అయితున్నాయి మళ్ళీ ఏంటిది సెమ్ ఎగ్జామ్స్ వస్తాయి ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి అది కూడా కవర్ చేయాలి
నీ ప్లాట్ చూపించు
హలో
ఇప్పుడా
ఊ మీరు షోస్ చూస్తారా షోసు మూవీస్ మీర్ చూస్తున్నారా
లేదురా నేనైతే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ వెట్టి ఏం చూడట్లే
మూవీ కూడ చూడరా మీరు
మూవీస్ కూడ చూడట్లే అంటే ఒక సెవెన్ మంత్ సైతం నట్టుంది నేన్ మూవీసే చూడట్లే ఇగ నార్మల్ రీల్స్ లోనే గడిచిపోతుంది
నేను రీయుస్ చూస్తా ఎప్పుడైనా మూవీ రేటింగ్ బాగుంది అంటేనే ఒకవేళ టైం ఉంటే అప్పుడు చూస్తున్నా లేకుంటే అది కూడా లేదు
మాకు మార్నింగ్ నుంచి ఏదో ఒక పని ఉంటది మాక్సిమము ఇక నైట్ చూద్దాం అంటేనేమో నైట్ పిల్లలు ఉంట్రూ కాబట్టి తొందర పడుకోబెట్టాలె మనం కూడా తొందర పడుకుంటేనే మనం పొద్దున్నే లేస్తాం అన్నట్ ఏం చూడట్లేరా నేను ఉమూవి సొ
ఊహు
ఈ మధ్యల చూడట్లే ఇంగ బంద్ అయినయ్ అన్ని ఇగ ఏమన్న అంటే రీల్సే చూసిననిచెప్ చూడం లేకపోతే పక్కకు పెట్టడం
నేన్ ట్విల్స్ ఓపెన్ చేస్తున్నా ఇంస్టా చూస్తున్నా దాంట్లో మంచి కంటెంట్ రావట్లేదు అని బ్యాక్ వస్తున్నా ఫోన్ అక్కడ పెడుతున్నా ఒక టు మినట్సు ఏహె మనం చేసే పని ఇంకేముంది అని మళ్ళ అది ఓపెన్ చేతన ఫోన్ ముట్టుకుం ఉంటే చాలు ఇంస్టానే ఓపెన్ చేయదు తనా
అదే ఆటోమేటిక్గా ఎళ్ళిపోతది
ఎల్లిపోతంది అది ఆడ్
అప్పుడు బాగా యూట్యూబ్ చూసేదాన్ని వన్ ఇయర్ బ్యాకు ఇగా ఎప్పుడైతే ఇగ ఇన్స్టా స్టార్ట్ అయింది కదా ఇక అందరు ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ తక్కువ ఇప్పుడు ఇగ మేము ఒమ్మోయి ఓపన్ చేస్తే
ఫుడ్ తినేటప్పుడు చూస్తా
ఆ స్టోరీ పెట్టాలా మళ్ళీ, అవును స్టోరీ పెట్టాలిగ కంపల్సరీ స్టోరీ పెట్ టాలిగా ఫేవరెట్గాడ్ స్టేటస్ పెట్టాలి, స్టోరీ పెట్టాల, అనిపిస్తది ఇక అట్లా మైండ్. చూడంగనేఇగ మంచి టె అన్పిస్తది ఇగ పెట్టాలి పెట్టాలి అనిపిస్తది అట్ల ఒకటి, అదేన్నో ఎమోషన్
మా ఫ్రెండ్ నేను స్నాప్ కూడ యూస్చేస్తాగదా. ఎప్పుడో ఒకటి ఒ నచ్చితే నేను పెడతా, అప్పటి వరకు పెట్టను. మా ఫ్రెండ్స్ కూడ నువ్వు అక్కడ ఉన్నావు కదా, అన్ నేనిక్కడ ఉన్నా అని వాళ్ళు కూడా లొకేషన్ చేస్తరు. షేర్ చేస్తరు లేకుంటే, ఫుడ్ ది వీడియోస్ ఏమన్న. పెట్టిందనుకోండి, ఫుడ్ డిగ వాళ్ళు పెతనే ఉంటరు, అప్పటి వరకు ఒక్కటి కూడా పెట్టరు. ఆఫ్టర్, నేను పెట్టినా అని తెల్స్ ట్టిన్ తర్వాత పెడతరు. రిటర్న్ గిఫ్ట్ అది నాక్ గ
నేను చూడన్రా, నేను స్నాప్ లో అయి స్నాప్ పెట్టను చూడను ఇగ, ఇంస్టానే బాగా. మ్ హు. స్నాప్ పెట్టాలని కూడ నాకు అనిపియ్యదు. కొంతమంది ఇగ, ఇట్లా నడిచినా కూడ ఎంబడే స్నాప్.
ఆ ఆ బ్యాచ్ అయితే కాదు. కాకపోతే ఏమైనా స్పెషల్ ఉన్నా, కొంచెం మంచ్
ఆ మా సైడు మా సైడ్ ఉన్నర్లే, నేను చూస్ తనే ఉన్న గని. కొని ఏదన్నా తెచ్చినా, లేక్ పోతే ఎవరైనా కొత్తోళ్లు కనపడ్డా, స్నాప్ స్నాప్ ఎంబటే. ఇట్ట తీసి ఇట్ట పెట్టుడే ఇగ. వామ్మో ఏందో
సెకండ్స్ ల అవి.
ఆ ఇట్ల ఒక వీడియోనే మరి. సిక్క్కనన ఇట్లా వెళ్పోతది అంతే ఇక అది. క్లారిటీ కూడ ఉండదు.
అది పెడితే మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్ తున్నామో ఏం తింటున్నాం మొత్తం తెల్స్ ది ఇన్ఫర్మేషన్, వితౌట్ మనం చెప్పకున్నా అది తెలుస్
అవునవును.
స్టార్టింగ్ల, నేను అవి ఏం యూస్ చేసేదాన్ని కాదు జస్ట్ చూసేదాన్ని ద్దాక్ ఇగ స్టోరీ వచ్చేవి కద స్నాప్స్ మామూలుగా వచ్చేవి కావు వాళ్ళు తినేటి వాళ్ళు వెళ్ళే టి వాళ్ళు ఎంజాయ్ చేసేటివి అన్ని వచ్చేటియి టక్క టక్కా టక్కా టక్కా టక్కా వచ్చేటియి ఏహే వీళ్ళే ఎంజాయ్ చేస్తున్నారా లైఫ్ అని నేను తినేటి కూడా అట్లనే సెండ్ చేసినా ఇగ పెట్టాలిరా వీళ్ళకి ఏంటి రా ఇది అనుకొని పెట్టినా స్టార్ట్ చేసినా తర్వాత మళ్ళీ ఆపిన వాళ్ళు ఎప్పుడైనా పెడితే ఏదైనా నాకు ఒకవేళ నచ్చితే ఇప్పుడు పెడుతున్నా లేకుంటే లేదు ఇగ
అంతే ఇంస్టాలో అయితే నేమో ఏమైన్నా ఫుడ్ రీల్స్ వచ్చినయి అనుకో ఇంగ వాళ్ళు తినేటియి చూస్తాంటే ఇగ ఆగదు అస్సలే ఇగ తినాలనిపిస్తది ఇగ అవ్వే పెడతారు మా ఫ్రెండ్స్ కూడా ఈ అవ్వ అదేమో చూస్తంటేనేమో తినబు ద్ధయితది అది ఒక్కటోపన్ చేస్తే అన్ని అవ్వే వస్తాయి ఇగ అన్ని ఫుడ్ యే వస్తయి ఇగ రకరకాలుగా చికెన్ అని బిర్యానీ అని ఏదేదో వస్తేనే ఉంటాయి కొత్త కొత్తయి
నేన్ గుదా అంతే నా యూట్యూబ్ హిస్ట్ర్రి మొ త్తం ఫుడ్ తోనే ఉంటంది ఫుడ్తో ఉంటంది ఇంకా డ్రామాస్ ఉంటాయి కదా అదే పాకిస్తానీ డ్రామాస్ అవి ఒకవేళ నచ్చితే రేటింగ్ బాగుంటే అవి తిత్సా ఇగ మిగతా ఏం చూడనిగ
నేను వీళ్ళు కిట్స్ తోటి నేను ఇవి కార్టూన్స్ లో వస్తాయి రా స్టోరీస్ అవి చూస్త ఇగ ఈ ఆమ్ మరి చిచ్చుకాకి అని తుని పి పిచ్చుకా అని ఉంటయి అవి స్టోరీ గా అవి స్టోరీస్ అన్నట్టు వాళ్ళు చూస్త అంటరు నాకు ఆటోమేటిక్ గా ఫోన్ బంద్ చేస్తే ఇగ అదే చూసుకుంటు నెక్స్ట్ టైమ్ అయిద్దని ఆ స్టోరి చెప్తా ఉంటే అటే చూస్త ఇగ అదొక టైం పాస్ అయిపోద్ది నాకు వాళ్ళు సలెంట్గా చూత్తరు కదా ఇగ నాకు కూడా చూడబుద్దాయిద్ది ఇగ అట్లనే చూస్తా ఉంటా పడుకొని ముగ్గురం చూస్తాం చూసి ఇగ అట్లనే నిద్రపోతా ఇగ ఆ స్టోరీ ఇనుకుంటనే ఇగ వాళ్ళు చూస్తనే ఉంటారు
ఎస్ అంటే మన పక్కన ఉన్నోళ్ళు చూస్తే మనకు కూడా అ
అ ఆటోమిటిక్గా అయిపోద్ది అవును ఈ మధ్య అ సల్ నేను ఇగా సినిమాలు పెట్టను సాంగ్స్ పెట్టను ఓపెన్ చేస్తే మన లాగర్ విక్కి అని ఉంటది కదా మన ఖుషి టీవీలో బెర్ బ్రదర్స్ అని బియర్ బ్రదర్స్
అంత తెలియదు నాకు ఉహుం
వాటికి వాటి వస్తది కార్టూన్ ఒకటి ముస్తు కామెడీ ఉంటది వాల్లు ఒక అడవిలో అంటే వాడు చెట్లు నరకడానికి వెళ్తాడు ఇవి ఆపుతాయి అన్నట్టుగా ఏ ఒకటి చేసి ఆ అది అయితే ఇక
అద డోరేమాను మొన్నటి వరకు కూడా చూసిన రీసెంట్లీ కూడా చూస్తున్నా ఇక తర్వాతకి ఇక వర్క్ లో ఉండేది వదిలేశా
అవి అవి పెడతాయి నేను టీవీ ఓపెన్ చేయడమే ఎందుకో యూట్యూబ్ క వెళ్తే ఈ సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి కాని అది ఓపెన్ చేయను అసలు ఇ ఇదే ఎక్కడందా అనేతికి ఆ బేర్ బ్రదర్సే పెట్టిండు అనుకో అవే వస్తాయి అదే చూసుకుంటుంటాయి ఇక ఎంత టైం ననైనా అట్లా అలవాటు అయిపోయింది కాదు వీళ్ళతో చూసి చూస్తే
ఆ నేను డ్రామాస్ చూస్తా అవి ఒక ఫార్టీ మినిట్స్ అట్లా ఉంటది ఈ మధ్యలా ఏంటిది కొ కొన్ని డేస్ లేకు అది చూస్తా టర్కేజ డ్రామాస్ కూడా చూసినాయిక
అవునా
ఉ ఇప్పుడన్నీ పని చేసిన జస్ట్ ఒక ఇన్స్టా ఒక యూట్యూబ్ అంతే ఇక
అందరు యూట్యూబ్ లో ఫేస్బుక్ లో కూడా మనీ వస్తాన్నా అంట రీల్స్ పోస్ట్ చేస్తే
ఓహో
ఉ మనకి వాడ్డం రాదు లేంతే అవును అంటే మన డైలీ వేర్ గానీ ఏదో ఒక కంటెంట్ ఉండాలంట ఏ మన ఇక ఎన్నీ లాపుసు చేసి పెట్టే అంత లేదు మాకు కూడా టైప్ ప్రతి దాన్ని బ్లాక్ చేస్తారు కదా వాళ్ళు
అవును
అన్నీ జరిగేది అంతా చెప్పాలి
సరే నేను ఉంటున్నా బాయ్ నాలుగు